ఎ
మీ కావట్లే నా నాకు
ఈ సమ్మర్ లో ఎక్కడైనా వెళ్ళారా అండి మీరు ట్రావెల్ చేసారా
ఆ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కొత్త ప్రదేశాలు చూడటం వళ్ల మన నాలెడ్జ్ పెరిగిదండి బుక్స్ లో చైతి వర్న విషయాలు డైరెక్ట్ గా చేస్తుంటే ఇంకా బాగా అవతరం అవు
అవునండి ఇంకా బాగా సంతోషం కూడా అవుపిస్తుంది చేయడం చూడడం వెళ్ళడం ఇక్కడికి వెళ్ళాలి మరి మీ ఫేవరెట్ ప్లేస్ ఎక్కడ అండి
మా ఫేవరెట్ ప్లేస్ అది హైదరాబాద్
ఓయిందా
ట్రావెలింగ్ బాగుంటుంది కానీ అందరు రెగ్యులర్గా ట్రావెల్ చేయలేరు దానికి టైం మనీ రెండు కావాలి
అవునండి దానికి టైం కూడా కావాలి మనీ కూడా కావాలి
చాలా మంది స్టడీస్ లేదా వర్క్ వల్ల బీజీగా ఉంటారు
అవునండి దానివల్ల ఇప్పుడు అప్ డౌన్ కూడా చేయొచ్చు అండి ఇక్కడ మంచిగా అక్కడ ట్రావెల్ చేస్తూ ఉంటారు పోసి ఇప్పుడు హ్మ్ అడ్మిషన్ ఇప్పుడు మీకు పెద్ద చదువు చదువాలంటే ఇప్పుడు వేరే ప్రజస్ల్ని వెళ్ళాలి ట్రావెల్ చేయాలి ఒక రెండు రోజులు ట్రైన్ లో
అవును కానీ ట్రావెలింగ్ అనేది పెద్ద ఫారిన్ ట్రిప్స్ మాత్రమే కాదు మన దగ్గర ఉన్న ప్లేసెస్ కూడా వి విజిట్ చేయచ్చు వీకెండ్ లో ఒక స్మాల్ ట్రిప్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది
అవునండి దాని వల్ల మేము కొత్త కొత్త రోజ్ మేము ట్రైన్లు కొత్త వాళ్ళు కలుసుకుంటాం మాట్లాడుకుంటాం
అవును కానీ ట్రిప్ స్పెల్లింగ్కు ప్లానింగ్ కూడా కష్టమే ట్రాన్స్పోర్ట్ అకోమేడేషన్ ఫూడ్ అన్ని అరేంజ్ చేయాలి కొన్ని సరలు స్ట్రెస్ ఎక్కువ అయిపోంది
అవునండి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ట్రావెల్ చేయ్యాల అంటే దానికోసం ప్రిపరేషన్స్ చేస్తు పోవాలే ఫస్ట్ నుంచి ప్యాకింగ్ చే చేసుకోవాలి కొంచెం
నువ్ తిన్
కొంచెం ఫస్ట్ టైమ్ అయ్యండి దానివల్ల ఫస్ట్ నుంచి ఫ చేసుకోని మళ్ళ ప్యాకింగ్ చేసుకొని ఏమేం కావాలి అవి ఫస్ట్ నుంచి ప్రిపేర్ కావాలి
అవును ప్లానింగ్ కొంచెం ఎఫర్ట్ తెసుకుతుంది తెసుకుంది ఉంది కాని రిసల్ట్ చాలా బాగుంటుంది ట్రావెలింగ్ వల్ల మనం రూట్ టీమ్ లైఫ్ నుడి బ్రేక్ పోతాం మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది.
అవునండి సంతోషం కూడా ఇంకా బ్రేక్ ఫుల్ కూడా ఉంటుంది దానికోసం మైండ్ కూడా కొ కొంచెం రిఫ్రెష్ కూడా ఉంటుంది దానివల్ల ప్రోటీన్ లైఫ్కి కొంచం మొత్తం స సైడ్ లో ఉంటది కద అండి చాలా సం
అదే మైండ్ ఫ్రెష్ అర్దమ్ నిజమే ఆ కానీ లాంగ్ జర్నీస్ లో టైర్డ్నెస్ కూడా ఉంటుంది కొన్ని సరలు ట్రిప్ అయ్యాక ఆ ఇంకా రెస్ట్ కావాలి అనిపిస్తుంది
అవునండి ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే రోజు రోజు
అదేదా టెంపరరీ మాత్రమే అవును కానీ మెమరీస్ పర్మనెంట్ గా ఉంటాయి. ఫ్యామిలీతో లేదా ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తే బాండింగ్ కూడా పెరుగుతుంది
ఆ ఇప్పుడు స్కూల్ ట్రిప్స్ కూడా తీసుకు వెళ్తారు ఎక్కడికైనా ఫ్రెండ్స్ తో టీచర్ జాలీగా వెళ్తాం దా తోటి మెమరీస్ కూడా ఉండిపోతై వస్తాయి మేము ఎక్కడికి వెళ్ళాము ఈ ట్రిప్కి వెళ్ళాం అక్కడ కలిసాం కొత్త కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్తదండి ట్రావెలింగ్ వల్ల
అవును అదే
. దాని వల్ల కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుందండి
అదే కానీ లోకల్ ఫుడ్ టేస్ట్ చేద్దాం ఫన్ గా ఉ
అవునండి ఫన్ గా ఉంటాదికు వ రెసిపీస్ కూడా ఆ తెలుసు ఉంటారండి కొత్త కొత్త రెసిపీస్ తినడంలో ఇంకా అక్కడ స్పెషాలిటీ కూడా తెలుసుకుంటామండి ఇప్పుడు ట్రావెలింగ్ చేస్
అవున
అక్కడ ఏమే స్పెషల్ ఉంది అక్కడ ఎ ఉంటారు కూడా మనకు తెలుసు ట్రావెలింగ్ చేస్తే
అవును
ఇంకా మీరు ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారండి
నువ్వు ఎప్పుడైనా జైపూర్ కి వెళ్ళావా
జైపూరా అవునండి వెళ్ళం జైపూర్
అవున
బాగుంటేదండి అక్కడ షాప్ అవునండి స్పెషల్గా ఉంటది ఇంకా మ మంచిగుంటది
అవును చాలా ఫోర్ట్స్ ప్యాలెసెస్ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి
అవునండి అదే క్రిస్టల్ది ఏమైనా చెప్ చీస్ మెహల్ అది కూడా ఉంటదండి అది కూడా అది మొత్తం అది గ్లాస్ తోటి చేసిన్ ది అండి ఇప్పుడు ట్రావెల్ చేస్తే కొత్త కొత్త ప్లేసెస్ లో ఇట్లాంటివి నవవు చూసడానికి అప్పిస్తానండి
అవును హిస్టరీ లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అనుకుంటాను
ఆ అండి
కల్చర్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ
ఫుడ్ కూడా బాగునే ఉంటది ఇప్పుడు ఎక్కడ ట్రావెల్ చేస్తే అటు సైడు వేరే వేరే ఫుడ్ ఉంటది అండి ఇంకా మనకి తెలుసు కూడా టేస్ట్ అవునండి అవునండి
ఆ
మేము అక్కడ పోయినప్పుడు కాస్ట్యూమ్ కూడా వేసుకున్నామండి ఫొటోస్ కూడా ఉన్నాయి మేము వెరీ ఈడ చూస్తే మాకు గుర్తు వస్తాయి మేము అక్కడ వెళ్ళాం ఫోటోస్ అట్ల అంటే ఒకసారి మం ట్రావెల్ చేసాం మంచిగ అవుపిస్తున్నామండి అంటే ఫ్రెష్ రీఫ్రెష్ అయితది మైండ్ మళ్ళా ట్రావెల్ంగ్ చేసినప్పుడు ఫొటోస్ మెమరీస్ ఉండి
అదే అవు ఊ
మంచి ఉంటదండి అవునండి
జైపూర్ లో ఫేమస్ ప్లేస్ అది హవా మెహల్ మాత్రమే
అవునండి మీరు వెళ్ళాలర అండి
మన అవుట్ సైడ్ లో చూసింది
ఆహా
మ్మ్
అక్కడ జయపూర్ లో మేము షాపింగ్ కూడా బాగా చేసామండి ఇయర్ రింగ్స్ బాగా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయండి జ్యూవెలరీ. అవునండి జువెలరీ బాగుంటది ఇంకా ప్రైస్ కూడా
తెలీదు.
ఆ ఫేమస్ కూడా ఇంకా ప్రైస్ కూడా ఈక్వల్ గా ఉంటది అంత హై కూడా ఉంటదండి అక్కడ. ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి అక్కడ.
అవును అది చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కి
అవునండి అడయితే సైడ్ మొత్తం ఏమంటరు అది కట్టెలతోటి చేస్తారు కదండి ఆర్ట్ మొత్తం చిన్న చిన్నగా అది కూడా బాగా ప్రైస్ ఉంటది ఇంకా ఇంకా అది అది బాగుంటది చూడ్డానికి, షోకేస్లో పెట్టడానికి.
అవును ఫోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఫోర్ట్స్ కిలా
అవునా అండి. మేము ఒక్కడే జైపూర్ లో అక్కడ స్టేషన్లో ఉన్నామండి.
ఆ
ఆ వచ్చినప్పుడు అక్కడ ఏమంటరు బ్యాంబు ఉంటది కాదండి బ్యాంబు
ఆ
బ్యాంబు తోటి చేతుండి చేసినా అన్నీ. ఇళ్ళలు, చిన్న చిన్న ఐటమ్స్ చే తోటే బ్యాంబూ చే ఉంటయి కదండి. దానితోటి చేశింది అది ఉండేదండి ప్రైజ్ దా నికి బాగా ఉండే అండి. అది ఏమంటరు చిన్న చిన్నవి ఇంకా బ్యూటిఫుల్ ఉండే ఇంకా చేతితోటే చేసింది అండి. హ్యాండ్మేడ్ టమాటా
క్రాఫ్ట్ ఆ
ఆ హ్యం అవునండి ప్రైజ్ కూడా అంతే ఉందండి. చిన్నది ఉన్నది షో దీంట్లో అనిపిస్తే బాగుండేది కనీ ప్రైస్ అంటే బాగుండేది ఇప్పుడు చిన్న ఆ అది చిన్నది ఉన్నది కానీ
వెయ్యికి కూడా దొరుకుతయి.
అవునండి.
షాపింగ్ లవర్స్కి హెవెన్లా ఉంటుంది అనుకుంటా.
అవునండి.
లోకల్ మార్కెట్స్ లో బార్గెన్ చేద్దాం కూడా ఫన్ అం
ఇంకా ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మేము ఏమైనా చేసుకుంటము అంటే బార్గెన్ చేయడం కూడా మంచిగా అనిపిస్తుందండి వేరే వేరే ట్రావెల్ చేసినప్పుడు. అక్కడ మేం తీసుకుంటం కదా ఏదైనా దానిలో నుండి కొంచెం బార్గెనింగ్ చేయడం ఇలా కాదు అని అ ది కూడ బాగా అనిపిస్తుందండి.
అవును ఫ్యామిలీతోని ఉంటే ట్రిప్ మెమరీస్ ఉంటయి.
ఆ అక్కడ నుంచి తీసుకొచ్చాము కూడా కొన్ని అందరి కి కొని తీసుకోవచ్చాము మేము.
ఇంటికి వచ్చాక కూడా ట్రిప్స్ కు స్తుంది.
అవునండి
దుకే ట్రావెల్లో షాపింగ్ కూడ ఇంపార్టెంట్ పాయింట్
అవునండి ఎక్కడికైనా మేం ట్రావెల్ చేస్తేనే తెలుస్తుంది కదాండి ఇది అది ఉంటది ఇది ఉంటది ప్లేసెస్ ఇంకా ఫూడ్ ఇంక మార్ కెటింగ్ కల్చర్ ఆ సైడ్ కల్చర్ ఇంక కొత్త కొత్త ఫ్రెండ్స్ అందరు కలుస్తారు గూడా ఇం మనకింకా కొత్త విషయాలు కూడా తెల్ సుకుంటామేమో
అదీ ఫ్యామిలీ ట్రిప్ కి మంచి డెస్టినేషన్ అది
అవునండి ఫ్యామిలీ తీసు ట్రిప్పే పోయామండి మేము
ఓకే అమ్మా
ఓకే చ మీకు అమ్మో నెన్ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలండి